అది నమ్ముతాదా
లైక్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇది దీనికి ఏది ఆర్మీ కూడా ఆర్మీ గానీ నేవీ గాని ఇండ్ల ఎట్లా ట్రైన్ అయితారు ఏమి ఏమన్నా తెలుసాండి ఏమ దీని యొక్క ఎగ్జామ్స్ కానీ
ఎగ్జామ్స్ అవంతా నాకు అంత ఐడియా లేదు కాని అండి బట్ ట్రైనింగ్ అయి తే టఫ్ ఉంటది లైక్ ఇంత హైట్ ఉండాలి టాటూస్ ఎఇన్ చకోకూడదు అలా ఫోన్స్ యూస్ చేయ లైక్ ట్రైనింగ్ పిరియడ్ లో అనేసి విన్నాను మరి ఎక్సామ్స్ క్రైటేరియా నాకు అంత ఐడియా లేదు
ఉమ్ లైక్ ఎగ్జామ్ ఉంటదండి ఫస్ట్ లైక్ ఎగ్జామ్ ఉంటదాండి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటది తర్వాత మెడికల్ ఉంటది మేడికల తర్వాత సెలెక్ట్ చేస్తారనమాట సెలెక్షన్స్ లోనికి మంచి ఆ బాగా వచ్చిందంటే నీ జాయిన్ ట్రైనింగ్ తీసుకుంటా ట్రైనింగ్ పీరియడ్ లో చాలా బాగా మనిషిని ఎలా కావాలంటే అట్లా ట్రైన్ చేస్తారు
ఓకే
అన్ఈవెన్ గా ఆ కొద్దిగా బాడి నీట్గా పట్టుకుండేకి గన్ ఇంకా గన్స్ ఇస్తారు
హా హ్మ్మ్ అవునవును షూటింగ్ ట్రైనింగ్ అంతా ఇస్తారు అవునవును
అయిపోయినాక దాంట్లో జాయిన్ చేసుకుంటారు రండి ఆర్మీ అంటే నేవి అండ్ ఆన్ నేవీ అంటే లైక్ నేవీ గూడా అట్లానే ఉంటది. కాకపోతే అండ వాటర్ స్విమ్మింగ్ అని లా బాగా ట్రైన్ చేస్తారండి. ఎన్ని నిమిషాలు ఉండాల్ల ఎ ట్లా అని చెప్పేసీ వాటర్ లో ట్రైన్ చేస్తారు బాగా మెంటల్లాహ బాగా ప్రిపేర్ చేస్తారు ఆ ఏదైనా వచ్చినా గూడా అంటే ఇవన్ని దొరగకోకుండా ఫేస్ చేసేగే
కోకోకుండా వాళ్ళు దా దానికి ఫేస్ చేసేలాగా
చేస్తారు ఇంకా పైలట్స్ అంటారా అ‌ ఎయిర్ ఫోర్ట్స్ అంటారా ఎయిర్ ఫోర్ట్స్ లో ఇంకా పైలట్ ట్రైనింగ్ ఉన్ టది ఆ ప పైలట్ డ్రైవ్ చేయాలంటే కనీసం ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఎయిర్ ఫోర్ట్స్ కాకుండా మామూలుగా ప పైలట్ కావాలన్నా గూడా మనం టూ థవండ్ అవర్స్ త్రీ థవండ్ అవర్స్ లో ఎయిర్ లో ట్రావెల్ చేసి ఉండాల అంటే ట్రైనింగ్ అయ్యి ఇంత ఊ ట్రైనింగ్ పీరియడ్ లో ఇన్ని అవర్స్ మనం ఇట్లా ట్రైనింగ్ తీసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలా అదీ త చాన్ చాన్ ఎగ్జామ్స్ ఉంటయి దానికీ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ కట్టుకొనీ మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేసి మళ్ళీ రాయాల్సి వస్తుంది
ఊ
ఓన్లీ ఫై ఓ ఫైవో సిక్సో ఉంటాయి అంతే
ఆ ఓకే లైక్ ఇప్పుడు మనకి సిఏ ఎగ్జామ్ ఉంటది టే చార్టెడ్ ఎ కౌంట్స్ దానికి కూడా అంతే అంట కదా ఆ లైక్ ఫస్ట్ ఇయర్ మనము ఏమన్నా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయిందనంటే ఆ ఒక సబ్జెక్ట్ మిగిలిపోయిందనంటే మళ్ళీ అన్నీ రాయాల్సి ఉన్ ట్ట దంట కద ఊమ్ టఫస్ట్ ఎగ్జామ్స్ అని ఉంటాయి వన్స్ ఆ క్లియర్ అయితే మనకి సాలరీస్ కుడా అంత మంచిగానే ఉంటాయి బట్ అదీ క్లియర్ చేయడం పెద్ద టాస్క్ అనమాట
ఊ శాలరీస్ అంటే ఇ ఇప్పుడూ పైలట్ కీ మినిమం సా ఎయిటీ లాక్స్ నైన్టీ లాక్స్ వరకు ఖర్చు అయితుందండి నువ్వూ పైలట్ ట్రైకింగ్ తీసుకొని నువ్వు పైలట్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సపోర్టూ ఫైనాన్షయల్ సపోర్ట్ టు బాగుండాలండి
ఊ అవునండి అది కూడా నే ఇంకా ఎంబీబిఎస్ చెయాల
అంటే ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్ గా అవన్నీ ఎందుకంటే చేసేది ఆ లైక్ ఇంత మంది ప్రనాల్ మన చేతిలో ఉంటాయి కదా హ్మ్ ను పై దు బెస్ట్ తూ ఆ హా నువ్ ఒక పైలట్ అయిన తర్వాత టూతౌసండ్ అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ, నువ్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాల అనుకుంటే మళ్ళీ నువ్వు ట్రైనింగ్ జెట్ ట్రైనింగ్ తీసుకోవాలా. జెట్ ప్లైన్ అని ఉంటే జెట్ ప్లేన్స్ అంటే యుద్ధ విమానాలు ఉంటాయి హ్
హు హ్మ్
లైక్ అవి కూడ ట్రైన్ తీసుకోవాలా లైక్ ఇక్కడ మన బెంగళూరు లో ఒక ఒక ఒకటి ఉంది ఎయిర్ బేస్ ఉంది, ఎయిర్ ఫోర్ట్స్ వాళ్ళది ఎయిర్ బేస్ ఉంది ఇక్కడ ఒక. టుంది ఇంకోటి ఆ రాజస్ తన్ లో ఒకటి ఉంది
ఓకే మీకు ఇవన్నీ ఎలా తెలుసు అండి వీటి గురించి ఇంత బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
హ అండి అన్ని తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటా ఉ టాండి మూవీ చూసారండి మొన్న రీసెంట్గా వచ్చింది ధనుష్ ది ఆ అది ధనుష్ ది ధనుష్ ది కొత్త మూవీ వచ్చింది కదా అండి
కొత్త మూవీ అం
ఉంటే నాకు
ఓకే అండి లేవిట్ ఇప్పుడు అంతా చూడాల్సిన అవసరం ఏం లేదు లెండి మీరేమైనా షోస్ చూస్తారా
ఓ అ ఏంటండి
షోస్ షోస్ చూస్తారా
ఆ షోస్ అట్లాంటివంటే మనక ఎంత అంతా చూడనండి నేను
పర్టికులర్గా మీరు ఫాలో అవుతారా
అ కొంతమంది న నా ఇష్టమైన కొద్దిగా బైకింగ్ కల్సి కల్చారు ఇట్లా రేసింగ్ కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం అండి లైక్ మాడిఫికేషన్స్ అన్నా ఇట్లా అంటే స్పీడ్ వెళ్ళడానికి మాడిఫికేషన్స్ అన్నా లేకపో అ క్లాసిక్ మాడిఫికేషన్స్ అన్నా ఓల్డ్ కార్డ్స్ అన్నా కానీ
మ్మ్ ఓల్డ్ కార్ రేంజ్ అసలు వేరే ఉంటుది దానికి ప్రైజెస్ అంతే చాలా ఎక్కువ ఉంటాయి కదండి
ఇప్పుడు కొత్త కార్ల కన్నా దాని యొక్క ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయండి ఓల్డ్ కార్స్ కోక్క ఫేమ్ చాలా ఉంది ఇప్పుడుకి గాని నైన్టీన్ ఫార్టీ కార్స్ ఇప్పుడు గనీ చెక్కు చదరరు ఇకుండా మెయింటైన్ చేస్తున్నారు కొంతా పో
అంటే మళ్ళీ సేమ్ అలాంటి మోడల్స్ని తయారు చేయాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఉన్న వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా
అవునండి అవి మనయొక్క పాస్ట్ ని గాని లేకపోతే మనకి అవన్నీ గుర్తు తెస్తాారంండి అప్పుడు ఇంజిన్స్ ఇలా ఉంటాయి ఇంజిన్స్ ఇట్లా ఐసి ఇంజిన్స్ అట్లా అది ఇది అని చెప్పి మ్మ్ అట్లా అట్లా పెట్రోల్ గానీ డీజిల్ అవునండి నాకు గుర్తుచ్చింది ఇందాక మూవీ ధనుష్ అని చెప్పి చెప్తున్నాను కదా తేరే ఇసుకమే అని
హా ఓకే
అందులో తతను పైలట్ ట్రైనింగ్ అవుతారండి
అవును నేను చూసండి ఆ మూవీ క్రిత ను ధనుష్తి అవును చూశాను బాగుంది ఫిలిం దాంట్లో నేవీ గురించి కూడా ఉంది కదా లాస్ట్ సీన్లోల్ నేవి వ లో ఉండే లైక్ అక్కడే అనేది క్రాష్ అయిపోవడం జరుగుతుంది కదా వాటర్ లో
ఆ అవును అండి
అతను ఒకటి అవ్వాలనుకని ఒకటి అవుతాడు అవునవును తన ఏ
కూడా చాల ట్రై చేస్తా
ఆఫీసర్ అయ అవున అవును యుపిస్సి కి ట్రై చేసి అదిగా కూడా తన పరమ అల్ళీ ట్రై కడికితే విడమాటారు
అవును ఎమోషనల్ గా బలే ఉందండి మూవీ
అవును బాగుంది లైక్ దాంట్లో ఇంకొక కాటి ఇ కూడా ఉందండి ఆ లవ్ అది వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి లేనప్పుడు దానికోసం ట్రై చేయొద్దు అన్న ఫీలింగ్ కూడా అనిపిస్తు
హ్మ్మ్ అవునవునండి
ట్రై చెస్ చిప్పుడు హీరోయిన్ ఒప్పుకోదు విల్లా ఫేట్ ఒప్పుకోదన్నమాట ఇలా ఉం ట్టదనమాట అది మొత్తం ఉమ్
అంతే అండి అంటే పేరెంట్స్ యొక్క ప్రభావం అట్లానే ఉంటది
ఆ హీరో వాళ్ళ ఫాదర్ ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాడు స్టార్టింగ్ నుంచి బట్ హి రోయిన్ వాళ్ళ ఫాదర్ రేంజ్ అది ఇది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా ఆపోజిట్ గానే ఉండే అనమాట బట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ తే ఆమె కోసం అట్లెస్ట్ ఆ ఎగ్జా అనా క్లియర్ చేసిండుద అది అది పాజిటివ్ విష
మ్ మ్ ఇట్లా ఎగజామ్ క్లియర్ చేసే లో పలా వల నానా ఉండదు
ఆ అది అదే కదా అది ఆ ఎ ఎగ్జా క్లియర్ అయిన తర్వాత ఇక్షు జరిగిన తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్ పాపం రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే అది చాలా పెయిన్ ఫుల్ గా అనిపించింది ఇంకా తన ఉన్న ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఒక్కరే కదా ఇంకా తను కూడా చనిపోయి అంటే పాపం ఇంకెవరి కోసం ఉండాలి రీజన్ లేదు కదా
ఉమ్
కొంచెం ఇంకా మంచిగా సినిమాటోగ్రఫీ చేసింటంటే బాగుంది అనిపించింది సో కొంచెం స్టోరీ మాడిఫికేషన్స్ చేసి
అంటే ఆ ఎమోషన్ కూడా అంటే లైఫ్ అట్ లో ఆ ఫేస్ కూడా ఆ ఆ ఫేస్ కూడా ఉండాలండి
ఉ ఉండాలి ఇదే ఏమంటున్నానంటే ఎండింగ్ కో కొంచం లైక్ కొంచెం వాళ్ళు లైఫ్ అంత ఉండేలాగా అలా పెట్టి తంటే బాగుండేమో అని నా ఫీలింగ్
లైఫ్ అంటే మనం అనుకున్నవన్నీ జరగవు కదండి ండి
అదే బట్ అది మూవీ కదా జరుగుతుంది జయాలి అనుకోని నుండి ఇలా పెట్టాలని చెప్పేసి జరుగుత
అంటే అంటే అంటే రియల్ గా చూపిచ్నార్ అండి స్టోరీ నాకైతే రియల్ గా అనిపించింది రియల్ లైఫ్ లో కూడా అమ్మా నాన్నని కోల్పోతే చనా బాధ ఉంటది లైక్ ఈరోజు మా అంకుల్ వాళ్ళు అట్లా పాస్టరే లైక్ వాళ్ళు కూడా అంతే వాళ్ళమ్మ ఫస్ట్ పాస్టరే తర్వాత అం కుల్ కూడా ఇప్పుడు హ్మ్ వాళ్ళ అబ్బాయి కీ వాళ్ళమ్మై కీర్తి హు
ఉ
అంతే అండి ఫేట్ హు ఫస్ట్ వాళ్ళ మ దరు తర్వాత
హు అందరు ఒకరొకరు దూరమవ్ పాపము తన్ లాస్ట్ తన ఒక్కడే ఇంకా మిగిలిపోతాడనమాట ఇంకా తను కూడా లాస్ట్ కింగ్ అలా ఎండ్ అయి పొత్త తన లైఫ్ కూడా
ఉహు లైక్ ట్వెల్త్ పాస్ కూడా మూవీ చూసారా అండి
ట్వెల్త్ పాస్ ఆ ట్వెల్త్ ఫెయిల్ ఎస్ ఎస్ ఎస్ ఆ గుర్తొచ్చింది అది అయితే నేను పూర్తి థిస్ ఫిలిం అయితే చూల్లేదు చూద్దాం అనుకున్నాం బట్ దాంట్లో అల్ సపోర్ట్ చేస్తది కదా ఆమే అతనికి తను కూడా ఐఎస్ ఆఫీసర్ అవుతాడు
హు
నేను విన్నా బట్ నేను చూడలేదండి మూవీ స్టోరీ అయితే విన్నా నేను
బాగుంటాయండి అట్లాంటి మూవీస్ అంటే హ్మ్ సరేలేండి అయితే మరి
ఓకే అండి థ్యాంక్స్ అండి దీన్ని చేర్చి నందుకు
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి బాయ్ ఆ బాయ్